హు. ఆహా.
నేను ఆ పిల్ల కోసం దురందారు విత్ లవ్వూ ఆ సర్వమ్మాయ.
ఏ సర్వమ్మాయ కూడా చాలా బాగుందంటానే. చూలేదే స్టోరీ. చెప్పేస్తారో వీళ్ళు టా. వస్తే బ్లెష్.
ఆహా.
ఆ
ఇంకామ్ మా నాకు బాగా సినిమాలు నచ్చితే అవి అట్లే డౌన్లోడ్ అట్టే పెట్టి మా చెల్లి వస్తే ఇంకా అవన్నీ ఎక్కించి తర్వాత డిలీట్ చేస్తా నేను.
చు చూ.
అందుకు ఎక్కి ఎక్కి అనేసి వెనకాల తిరుగుతుంది.
ఆహా.
ఏం చూడదు నేనే చెప్పిన అంటే ఆమె ఎప్పుడు రీల్స్ చూస్తా ఉంటుంది నెట్ హాట్ స్పాట్ ఆన్ చేస్తే ఇ ఎందుకు ఇట్లా అందరు హాట్ స్పాట్ లో ఆపది వాడేస్తున్నావు మళ్ళీ కావాలంటే ఎట్లా పోయి సినిమాలు చుడిపో అన్న. డౌలోడ్ చేసి. అంటే అందుకు ఎక్కి ఎక్కి అని నా వెనకాల తిరుగుతుంది
ఇంకా బస్ బుక్ చేయాలా కానీ ఈ కాస్ట్ ఏందో ఈ నైన్ హండ్రెడ్ చూపిస్తాంది
ఏం కాలే
బస్సు బస్సు
టికేటా
ఉమ్
ఏ నా మాటిని ఏం పోతానే పో
నాకు కూడా అదే అనిపించింది
అంత ఖర్చు అవుతుంది మళ్ళీ పోయి రావడానికి
ఇంగ సరేలే ఇంగా ఆ పాపనీ వదిలేసి అట్టే ఎగ్జామ్ ఊరికే అటెండ్ వేసి వద్దామని అనుకుంటాటీ
గేట్
ఆ మొన్నే కదా నీకు కాల్ చేసి చెప్పిన
రెస్పన్స్ ఎట్లా వచ్చినయ్ సేమ్ వచ్చింది
ఆ
ఆరు బాటిల్ ఏమైనా
వేరే పిల్లోడు నవీ ఫ్రెండ్ ఇట్లా నేను బెట్ లే మా ఇద్దరికీ ఎవరూకి మంచి మార్కులు వస్తే వాళ్ళు పార్టీయలా అని
వాడికెన్ని వచ్చినాయా నీకు ఎన్ని వచ్చినాయా
నేను ముందే చెప్పేసిన నాకు అసలు రావు నేనే ఏం చదవలేదు నీకు వస్తాయి పార్టీకి రెడీ చేసుకు కొనీ ఇప్పుటి నుంచో చెప్తాటీ లేదు నువ్వు టాపర్ వి నువ్వు నువ్వు ఏదో ఒకటి పెట్టినా కూడా నీకు వచ్చేస్తుంది అని కథలు పడా
ఆ
సార్లే చూ ద్దాంలే అని నేను వదిలేసిన ఇంక రిజల్ట్ వచ్చినప్పుడు నిన్న చెప్పా చెప్తే పంతొమ్మిది వచ్చినాయి వాడికి
అబ్బా టాపరే ఏ
చూడు ఆ ఇంగడిగిన ఈ పోల నీకు ఉంటుందంటే సరే వచ్చినప్పుడు ఇస్తాలే అంట నిజంగా నీ మార్క్స్ పది నేను ఇంకా నాకు పరువు ఆడపోతుంది పది మార్కులు అని చెప్పిన సరే నిజంగా పదా నిజంగా పదా అనేసి ఎన్నిసార్లు అడిగినాడో
అవునే బాను నడతాయిది నిమాసు మ ఏం మడగా అంటవని
ఆ నిద నిజంగానే పది అనేసి కావాలంటే పెట్టాలా అని అడిగిన వద్దులే నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నావు కదా ఓకేలే అనే గమ్న అయిపోయా ఏం పెట్టింటానో నిజంగానే పెట్టనింటే
అ అన్ని నేను నాకైతే ఏం అనిపించింది అంటే అన్ని పెట్టింటే సరిపోయింది అనిపించింది
అన్ని పెట్టినం కాబట్టి నాకు నాలుగువచ్
అంతే అంటవా నేను ఎక్కువ పెట్టలేదే పెట్టుంటే ఇరవై నాలుగు పెట్టిన అంతే కరెక్టుగా
ఉం
కరెక్ట్ గా అంటే పెట్టింది ఇరవై నాలుగు అంతే
నేను పది ఏమో పెట్లే అంతే మిగతా అన్ని పెట్టినా
ఆహా
రెస్పాన్స్ షీట్ లో అయితే బాగానే చూపిస్తున్నారు వీరేంద్ర కూడా పది
ఆహ వీరేంద్ర అప్పుడెప్పుడులో కాల్ చేసిన మళ్లీ ఏ రిటర్న్ కాల్ కూడా చేయలేదే
ఇ బిజీ ఏమోలే
ఆ ఎందుకంటారు కదా అని నేను ఇంకా చేయదు
ఉం అందరు బీజీ అయిపోతా అండర్లే ఇంకా అశ్ అశ్వ అయితేనే ఇంకా మన పరిస్థితి ఏం చెప్పు ధనధన మిడ్ వస్తుంది ఎక్స్టర్నల్స్ వస్తాయి
చుక్కలు చుక్కలు కనబడతాయిలే మనకి నీకేం కాదనుకో నాకు తే బ ధన్ బడ్తాయి ఇ ఉన్నన్న కాబట్టి కోల్స్
మనం ఒకటి రాయినే లేస్
వీల్ నీస్స్తేని అస్ అస్ చర్ గు
అదే చెప్తాన్న నేను ఎన్నిసార్లు అడుకున్నాను రాయే రాయే రాద్దాము అని అప్పుడు చూసుకుందాంలే అప్పుడు చూసుకుందాంలే అంట
రాసాయింది ఒక మూడు రోజు హాలిడే పెట్టినాం అనుకో పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చొని రాస్తే అయిపోయే
ఆ మూడు రోజులు మనకి గ్యాప్ ఉండాలి కదా ఆ మూడు రోజులు ఆ మిడ్ ఏవో ఉంటాయి
మళ్ళీ మన డిపార్ట్మెంట్ పెస్టిస్ ఉన్నాయి ఏమనుకోన్నా ఏప్రిల్ ఫస్ట్ ఆ మన క్లాస్
ఆ సరేలే దాని తర్వాత
దాని తర్వాత ఇంటర్నల్ స్టార్ట్ అయితే అనుకో ఏ ల్యాబ్ ఎక్స్టర్నల్ కల్లా కంప్లీట్ చేయంటాయి ఇంటర్నల్ కు ఏం చెక్ చేయ్యరు ఎయల్స్ మాక్సిమం నాకు తెలిసి
ఊం హుం
పల్ఎస్ అయితే ఒప్పుకుంటారు మన ఊకె ఎట్లనో అన్ని రాసి చేసినము ఎన్ని ఫైవ్ ఎక్స్పైరిమెంట్స ఎ రాసింది మో క్రాసయి సో ఇంటర్నల్ కి ఆ ఇంకా విఎల్ఇ ఎట్లా సార్ ఎక్స్టర్నల్ వర్క్ టైమ్ ఇస్తాడు ఇది మాత్రం గ్యారం మన కిరణ్ సారే కాబట్టి ఎ
ఊ
ఇగా ఇంకోటి ఏమిముందబ్బా మ్యాట్ లాబ్ ఉంది ఎంజాయ్ కదా మ్యాట్ లాబ్ ఎగర గొట్టి ఎగర గొట్టి ఆ ఇప్ప మురళి మనోహదార్ పోతే ఇపే మిడ్ టూ కళ్ళ కంప్లీట్ చేయమంటార ఏమో కదా
మేబి
ఆ అసలు మిడ్ మార్క్స్ ఎన్నో తెలియదు మనకి అసలు ఏం పటించుకోలేదు ఈ సెమిస్టర్ అయితే
హ ఎవరికి అంటే ఎవరికి మార్కులు ఎట్టే ఎసినరు ఏ కోశానికి ఎన్ని మార్కులు ఏసినారు మనం రాసింది కరెక్టా లేదా కూడా తెల్లే
తెలియదే కాదు మన ఈ సెమిస్టర్ బాగా రాయల్లా ఎందుకంటే నెక్స్ట్ ఫోర్ వన్ ప్లేస్మెంట్స్ అప్పుడు సిజిపీ వై తీసినారు అనుకో కొన్ని కంపెనీస్ కి అప్పుడు మన దాంట్లో ఉండల్లా అంటే ఇప్పుడు వచ్చే సిజిపికి తగ్గకూడదు నెక్స్ట్ ఈ సెమిస్టర్ ఒక్కటే తర్వాత ఇంక ఫోర్ వన్ నుంచి మన ఇష్టం నువ్వు ఏం పాస్ అయితే చయాలనుకోవచ్చు
ఈ సేము కి సిజిపి అయితే తగ్గకుండా చూసుకోవాల
కొన్ని ఎందుకంటే ఫోర్ వన్ కదా ఇంక నెక్స్ట్ అంటే కొంతమందిని రికమెండ్ చేస్తారు కదా కొన్ని వాటిలకి
అవును
అట్లా దాంట్లో ఉండల్లా అంటే తగ్గకూడదు హ అంటే నైన్ కి తగ్గకపోతే చాల్లె ఇప్పుడు ఈ సెమిస్టర్ లో కూడా
ఇప్పుడు ఉండే మార్కులు మనయి తగ్గకుండా
ఆ నాకైతే పోతున్నాయి బా సరేలే ఈ సమిస్టర్ ఒక్కట కష్టం పడితే ఎట్లాగో బయట టింగే కదా
నిజంగాని అసలు ఎన్ని ట్రైనింగ్లు పెట్ పెట్టినా ఏం పెట్టినా వేస్ట్
ఆ ఏ ఏం టెక్ చేద్దాం పాండే మట్టసంగా పోయి అదర్ కంట్రీస్ లో
అది చేయాలాంటే మనకి అదెదో ఎగ్జామ్ క్వాల్ ట్రెవెల్ కదా
ఆ ఆ ఎగ్జామ్స్ చదుకువుందము జర్మనీలో మంచిగా ఆ పబ్లిక్ యూనివర్సిటీస్ లో మనకి సీట్ వస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ బట్ కానీ మనకు ఖర్చు అవుతుంది
అవి పెట్టుకుందాంలేం ఇంకా ఖర్చులు అంటే ఇంకా అవుతాయి
అయితయి ఆ
కానీ మనకి ఆ ప్రెషర్ ఉండదు కదా
ఎమ్ టెక్ చేసినవంటే ఇక్కడ యాడికొచ్చినా నీక్ టీచర్ జాబ్ కూడా ఇస్తారే ఏన్ మన కాలేజ్లనే ఇస్ సరే ఎం టెక్ ఆడ చేస్నవంటే
అవును
అసిస్టెంట్ ఆ అనుషాకి ఏమొచ్చనీ పీహెచ్డీ అయినా చేసింది అది చేయలేదా దానికెంత ఆమెకి ట్వంటీ టూ లాక్స్ పర్ అనుమ్
నిజంగా అంత డబ్ అప్పులు ఏం చేస్తా ఉంటుందో
అంతలేద్లె ఆమక్ తీసాం అనుకో పెట్ తదు ఏం చేస్తున్నవ్ ఏ ఆమకి పెళ్లై డివర్స్ సంటనే
అవునా
నీ నవీ నవీకి తెల్సు చూడు
నవీ గుడా మొన్నే ఇట్లా నేనే చెప్పిన ఇట్ల మా వోళ్ళకి తెల్సు కదే అనేసి
ఇప్పుడే నేన్ నీక్ చెప్
నేన్ నవీక్ చెప్పినా ఇట్లా మా ఒళ్ళకే తెల్స్ అనేస్ అంటే మనక్ తెలీద్ కదా అంటే నాక్ గూడా తెలిదే అనేసి అది చెప్పి మళ్ళా ఎప్పుడుకో ఆమ కనుక్కుందో లేదో నాక్ తెలీదు మళ్ళ టాపికే రాలేదు లే మా దగ్గర
ఆ ఆ అవును
నిన్న మంచి సినిమాకి పోయినారు ఇంగా మార్నింగ్ ఫోన్ చేసిన ఇంటే ఇంకా స్నానం గుడా చేయలేదం ఆ
ఆ
ఇంట్లో పనులు చేస్ స్తున్నాను అంటే నేను బాబు బురతో మాట్లాడిన ఏంటి మీరు మా పాప దగ్గర బర్త్డే రోజు గుడా పనులు చేపిస్తా అన్నారు
అవునా
కాస్త ఈ రోజు రెస్ట్ ఇచ్చేడి కావాలంటే రేపు చేస్తదిలే ఆంటీ
ఆ ఏమన్నాడు
ఆమె ఏం చెయలేదు ఉన్నాయి ఎట్లా ఏడపనులు ఆడే ఉన్నాయి అంట అని చెప్తాను
ఆహ బాగుంటారు కదనే కొట్లాడుకోరా వాళ్ళు
ఏం లేదు ఇది చిన్నపిల్ల గదా అయన్ కొంచెం మెచ్యూర్ డు
ఆ అర్థం వేసుకుంటాడా అట్నయితే ఓకే లే నాకు చూసినంతవరక అయితే బాగానే తీసుంటాడు అని అనిపిస్
ఆ అవును నాది చూసినవా స్టేటస్ ఉ
చూసిన బాగుంది
మధ్యలో ఒక ఫోటో యాడ్ చేసిన బాబు బ్రో తో ఉండేది
ఆ చూసినా నే
నీదే కామెడి స్టోరి
ఏ ఏమే బాలేదానే
బాగుంది నవ్వి ఖచ్చితంగా నన్నే అనుకుంటా ఉంటుంది ఈ ఇదే పెట్టింటుంది ఫోటోలున్నీనే
ఆ నువే పెటిం అవ్వి ఇంగా ఎవరు పెడతార నక్
ఉ అది ఆ నవి ఏం చేసింది తెలుసా బర్త్డే అది ఉ ఇవ్వుస్ తుమ్ న్న బర్త్డే ఉల్ల
ఆ
ఆ రోజు వాళ్ళ అన్న బర్త్డే
అవున్ లే
కానీ నా ఆ పిల్ల మాత్రం ఆ రోజే నా బర్త్డే అని క్లాస్ మొత్తనికి అందరికి చెప్పింది అందరు గిఫ్ట్ లు అన్ని తెచ్చి చేసినారు
అయ్యోయ్యో ఆరాధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకుందా
ఆ
అవునులే వాళ్ళన్నా ఎక్స్పైర్ అని చెప్ప
అవును ఇంగ ఆ పాపకి రెండు ఏద ఏ రోజన్నా ఓకే ఆ పిళ్ల కి ఆ రోజన్నఓకే ఏ రోజన్న ఓకే ఆపిల్లకు ఇంకా మేము రెండు రోజులు విష
రెండూ సర్ స్టోర్ఈ పెటల్సుండి క త ఏ సల్లే న మళ్ళీ చేసా నేను
ఆ సరే